హలో
హలో
హలో నమస్తే అండి
హలో గుడ్ మార్నింగ్ అండి
ఓకే అండి కానీ ఇప్పుడు మధ్యాహ్నం టైం కదండి గూడ తనను
అయితే గుడ్ ఆఫ్టర్నూన్ అండి
ఏం చేస్తున్నారండి
ఏం చేస్తున్నానా టీవి చూస్తున్నా బెంటెన్
అవునా మీకు కార్టూన్ ఛానల్స్ అంటే బాగా ఇష్టమా
కాదా
మీకు ఇంకేమేమి ఇష్టం
డోరమాన్ చూస్తా కార్టూన్ బడెంటె చూస్తా ఇంకా పోకిస్ పోకి మాన్ చూస్తా అంతే
అవునా మూవీస్ ఇష్టమా
ఇష్టమే
ఏమేం మూవీస్ ఎక్కువ చూస్తావ్
ఏమేమీ మూవీస్ అంటే మొన్న పెద్ది సినిమా పోయినా ఎట్లాంటి మూవీస్ అంటె అల్లు అర్జున్ సి సినిమా చూస్తా ప్రభాస్ సినిమా చూస్తా రామ్ చరణ్ సినిమా చూస్తా ఇంకోటి టాప్ టెన్ ఇ హీరోస్
నీ ఫేవరెట్ హీరో ఎవరు అందులో
అల్లు అర్జున్
అల్లు అర్జున్ ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం నీకు ఫేవరెట్
అల్లు అర్జున్ లా పుష్పాటుూ
అవునా మొన్న పెద్ది ఎట్లాండే మూవీ
ఎట్లుండే మంచినే ఉండే
అంటే స్టోరీ ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా
స్టోరీ ఎక్స్ప్లెయిన్ జెయ్య నేను నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయి కావాలంటె నాకేంద్ నో అది
ఇవాళ లంచ్ ఏం చేసిండు
జీయా పొద్దున టిఫ్న్ జెస్ టిఫిన్ కాదుగాని అన్నం తిన్న విత్ పప్పు కర్రి మటను పాండుకున్నా తిన్నాగ పండుకొని ఇప్పుడే లేసిన హలో కాలేజ్ ఫిఫ్టీన్త్ ఎయాల ఏం డే ఫిఫ్టీన్జి వాచ్
వాళ్ళ ట్యూస్డే సిక్స్టీన్
నేను వారం తర్వా తర్వాత పోతా
అవునా
అవును
మీ మీర ఉండే ఊర్లో ఏమన్నా ఇష్టమైన ప్లేసెస్ ఉన్నాయా మీకు
ఉన్నాయ్ అయితే
ఏమ ఎందుకు అలా మాట్లాడుతున్నారు.
ఎందుకు అలా మాట్లా
ఏమి ఇష్టం అంటే నేను వరంగల్ అంతే ఏం తిరిగా హైదరాబాద్ లోనే తిరిగిన తే
అవునా నీ ఫేవరెట్ ప్లేసెస్ ఏంటి అక్కడ
ఫేవరెట్ ప్లేసా ఆ సిద్ధు మామ హౌస్ హ హలో
ఇంకా హలో వింటున్నా అండి చెప్పండి
ఇంకా ఇంకా ట్యాంక్ బండు
ఆ
చార్మినార్
అవునా ఎన్నిట
చెప్తా ఆగండి ఇంకా నెహ్రూ జూలాజికల్ పార్క్
ఎన్ని సార్ను ఎలుండు చార్మినార్కి
చార్మినార్ కా టూ టైమ్స్ తీ టైమ్స్ ఆ టూస్ ఆ టూ టైమ్స్ మీ ఎన్ని సాలు ఏళీలులు
అక్కడ మీ ఫేవరెట్ ఫుడ్ ఏమన్నా ఉండేనా అక్కడ నేను ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వెళ్ళినండి
ఫైవ్టి ఫైవ్ సిక్స్ టైమ్స్ ఏలీలా వా
అవునండి ఫేవరెట్ ఫుడ్ ఏంటి మీకు అక్కడ
చికెన్ బిర్యానీ మండే అయితే అసల్కె ఇష్ట
మండి మీరు తింటారా అండి
కనీ మత్రం అంతకనం తిన్న ఏదో వా నేను తినను గాని వాళ్ళు కావాలని బలవంతం చేస్తే తినాలి ఇగా అ
అట్లా ఎందుకు మీకు నచ్చితే తినాలి లేకపోతే అవసరం లేదు కదా
నా కోడికో నా ఒక్కడికోసం నేను చూసుకోను అర్ధం అయిందా
అవునా?
అవును
ఇవాళ మార్నింగ్ టిఫిన్ ఏం చేసిండ్రు
ఇయాల మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు అని చెప్పినా అన్నం విత్ పప్పు మధ్యాహ్నం బయట తినేసి వచ్చిన గంతే
ఓకే ఏమన్నా ఫేవరెట్ టిఫిన్స్ ఉన్నాయా
ఫేవరెట్ టిఫిన్స్ అంటే అన్ని తింటా నేను
అంటే ఏదో ఒకటి ఉంటది కదా ఇష్టమైనది నేను ఇవాళ దోష తిన్నా అండి
దోష తిన్నావా?
అవును
ఇంట్లో చేశిందా బైట చేశిందా?
ఇంట్లోనే వేసుకున్నామండి
అవునా అండి
ఇంకా మీ హ
ఎవల ఎవల్ తిన్నారు ఇంట్లో
నేను మా మమ్మీ తినం అండి ఇంకొక అంకుల్ వచ్చిండు ఐతే అంకుల్ కూడా తిన్నాడు బయట నుంచి
అవునా
మేం ఇద్దరమే తిన్నాము మార్నింగ్ అదే తినాను మధ్యాహ్నం ఆ మా మమ్మీ చామ గడ్డ కూర వండింది అండి అది హెల్త్ కి చాలా మంచిదంట అయితే ఆ కర్రీ బైట్ తినం అవును
ఓ
నైట్ ఇంకేం ప్లాన్ చేయలేదు ఇంకా ఇపుడే తినేసి వచ్చి కొద్దిసేపు టీవీ చూసి చ్చుస్తున్నా సమంత ది కొత్త మూవీ వస్తుంది కదండీ మా ఇంటి బంగారం
మా ఇంటి బంగారమా మనం అలాంటి సినిమాలు చూడం అని చెప్ నామ్ ఆల్రెడీ
ఇది సాంగ్స్ వింటున్న ఆఫీషీయల్ ట్రైలర్ చూస్తున్నా
అఫీషియల్ ట్రైలర్ చూస్తున్నారా?
అవును పెద్దిలో మీక్ పెద్ది మూవీలో మీకు ఏ సీన్ బాగా నచ్చింది
ఏ సీన్ అ? క్రికెట్ ఆడితే వాడు బ్యాట్ పట్టుకని వస్తాడు స్టేట్ డియం లోపడికి వచ్చినట్టు వస్తాడు వాడు అ సీన్ ఉండు ఇంకోటి అది కుస్తీలు ఉంటది చూడు కుస్తీ లా వాడు వాడిని ఏడిపితా రు వానికి నేర్పచ్చినప్పుడు ఇట్లా లేచి చి బావొడుతాడు అది కొట్టినప్పుడు పాటొస్తది ఆషెను మీరు చూషిల్ల అండి పెద్ది
చూల్లేదండి ఇంకా నేను అలాంటి మూవీస్ జూడనండి
ఎందుకలాంటి మూవీష్ జూడడు
నాకు ఆ యాక్షను స్పోర్ట్స్ అవావి ఎక్కువ నచ్చవు కొంచెం ఎంటర్టైనింగ్ కామెడీ మూవీస్ అట్లాంటివి జుస్తా నేను
అలా కామెడీ లేదు థ్రిల్లర్ యాక్షన్ అంతే
అందులో విన్న హీరో స్టార్టింగ్ క్రికెట్ ఆడతరు తర్వాత కుస్తీ
దాంతర్వత ఆన్నే మర్ తెల్షీగూడ ఎందుకు చూడలేదండి
జష్ నేను ట్రైలర్ లో జూషినా అండి ఆ ఇన్స్టా రీల్సో వొచ్చింది అది ఒర్ జినల్ మూవీ కాదు రీమైక్ జేసిండ్రు బాలివుడ్ కని
అవును దానికి ఎంత కోట్లు వచ్చినాయ్ దెలుసా దానికి
తెల్వదండి చెప్తారా మీరు
మీకు ఏమ్ దెలుసు మరా అండి మీకు
నాకు మూవీస్ అలాంటివి మీద ఇంట్రెస్ట్ లేదండి నాకు పెద్దగా మీరు గోదారి గట్టి పైన మూవీ చూసిండ్రా అండి అది గూడా చాలా బాంది తనకి ఎంతొచ్చిందో కలెక్షన్ మీకు దెల్సా
అలాంటి చీప్ సినిమా నేను చూడనండి
అట్లా మూవీస్ చీప్ ఉండవండి ఏ మూవీ అయినా బానే ఉంటాయ్ గదండి సరిగ్గా దీస్తే ఆ మూవీ చీఫ్ కాదు చాలా బాంది ఫ్యామిలీ ఎమోషన్స్ అవి క్యూట్ గా వున్నాయండి అందులో
షినిమా పేరు జెప్తారండి
గోదారిఘట్టు
ఎవ్వలు హీరో వాల్ళ
సుమంత్ ప్రభాస్
సుమంత్ ప్రభాస్ సూల్య నేన్
ఎప్పుడన్నా జూడండి ఫ్రీ టైం లో బాంద ఆ మూవీ
మీరు జియో హాట్ స్టార్ లో ఏం చూస్తారా అండి సిరీస్ చూస్తారా
మాకి మొన్ననే సబ్స్క్రిప్షన్ అయిపోయిందండి ఇంకేమ్ చూస్తలేను
అయ్యో నెంబర్ చెప్పాల మరి
మీరు ఆ ఓకే అండి మీరు చొప్తే నాకు హెల్ప్ఫుల్ గానే ఉంటాది
నేన్ చెప్పనండి నాకద్ద అది మళ్ళా
అవనా అండి
అవునండి
సరేలేండి నేను ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా ఎగ్జామ్స్ అయి కనక నేనే తీసుకుంటా సబ్స్క్రిప్షన్
ఆ తీసుకోవాలి టూ నైన్ నైన్ పెట్టి తీసుకోండి
ఓకే అండి మీతోన్ మాట్లాడి మంచిగా అనిపించింది థ్యాంక్ యూ బాయ్